వినిపిస్తుందా
చెప్పండి మేడం
తిన్నారా
ఆ తిన్నాం మేడం
ఏం చేస్తున్నారు
ఏమీ లేదు మేడం ఖాళీగానే ఉన్నాం మా బాబు మా వారు ఇద్దరు ఫోన్ లో బొమ్మలు చూసుకుంటున్నారు
అవునా ఎన్నియర్స్ బాబున్నారు మీకు
మొన్నె ఫి ఫిబ్రవరి సిక్స్టీన్త్ కి సెకండ్ బర్త్డే అయిపోయింది మేడం
ఓకే ఓకే వన్నేనా ఇంకా టూ మెంబర్ కూడా ఉందా
లేదు లేదు ఒక్కడే ఒక్కడే ఇప్పటి వరకు ఇంకేమి లేదు
అదేలేండి గ్యాప్ ఉండాలి ఎందుకంటే వాళ్ళని చూసుకోవడానికి తిప్పలు పడతాం మళ్ళీ ఇంకా ఒకటని అంటే ఇంకా తిప్పలు పడతాం
అవునవును మా ఇంట్లో కూడా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు ఇది వరకు మా అమ్మ మా నాన్న ఉండే ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఎప్పుడు మన దగ్గర ఉండరు కదా ఆ వాళ్లు వీళ్లు పోయారు వాళ్ళు కూడా ఎక్కడో ఉంటున్నారు వేరే ఊర్లో సో ఏ ప్రెజెంట్ అటు ఇగ అతన్ని ఇక నేనే చూసుకోవాలి
అంతే గదా ఆ టూ ఇయర్స్ అంటే చాలా బెస్ట్ సరేలేండి నాకు ఇంకా వన్ ఇయర్ బాబే ఉన్నాడు
ఓకే ఫైన్ ఏం కాదులేండి ఇగ ఇక చూస్తూ చూస్తూ ఉంటేనే పిల్లలు పెరుగుతానే ఉంటారు మనకి ఇక అర్ధమే కాదులే గాని వాళ్ళు చేసే ఇప్పుడు టూ ఇయర్స్ వరకే కొంచెం మన అదుపులో ఉంటారు గానీ టూ ఇయర్స్ దాటి ఏనంటే ఇక అసలు మన మన మాట వాళ్ళు వినరు మనమే మన వాళ్ళ మాట వినాలి అసలే ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ లో ఉంది కదా మా బాబయి తే అసలు ఇచ్ ఎవరనా ఏదన్నా కావాలి అనింటే ఇక అది కావాలి అంతే ఇక ఇచ్చే వరకు వామ్మో అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది పెడుతున్నాడు అసలు ఎవరైనా చూస్తే కూడా ఈ అబ్బాయిని అలు అంతగానం ఎందుకు పడుతున్నారు అన్నట్టు ఏడుస్తున్నాడు
ఆ బాగా గార్భం చేశారటటుంది బాగా
గ ఆరభం ఏమి లేదు కొట్టే దగ్గర కొడతానే ఉంటాలి గాని ఇక వాళ్ళు ఏంటంటే భయం అనేది లేదు దెబ్బలలకు అలవాటు పడిపోయారు కొడతారు మళ్ళీ వాళ్ళే ఇస్తారు లేదా ఏడ్చి భయపెట్టిస్తే వాళ్ళు ఎ ఎట్లయినా ఇస్తారన్న మొండి పట్టుదల ఇప్పటి నుంచే పెరుగుతుంది వస్తుందన్నట్టు వాళ్ళకి
అయ్యా
చూడండి నేను మీకు చెప్తుంటే నన్ను తంతునాడు
నువ్వు చెప్తున్నావు నా గురించి ఇంకెంత మందికి చెప్తావు మమ్మీ నువ్వు అంటే
ఆ ఆయన గురించి చెప్పకూడదు అంటా
ఉమ్
ఇంకా మీరు తిన్నారా ఏం కర్రీ ఇవాళ
ఆలుూ టమాటా చేసాను
ఓకే ఫైన్ ఉమ్
ఇప్పుడే మా పిల్లోని మా మమ్మీకి ఇచ్చా ఫోటో పెటింది
దగ్గరే ఉంట
అంటే మేమే అమ్మ వాళ్ళ ఊరికు వచ్చేసాం అంటే అక్కడ అత్తగారు ఊరుక్కడ సెటిలు మంచిగా అనిపి ఇటే వచ్చేసాం ఉమ్ గమ మమ్మి వాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గర దగ్గరలోనే ఉంది ఇక
ఓహో ఎక్కడైతే ఏముంది కష్టపడి చట్టటానికి ఏదైనా మన పిల్లల కోసం కష్టపడాలి సో ఇంట్లో ఫ్యామిలీ బాగుంటాయి ఓ ఇంకా అండి
ఇగ ఆయనకి తినిపిచ్చి మా మమ్మీ దగ్గరి ఇచ్చేసి పోయి మా హస్బెండ్ కి నేను పెట్టి తిని ఇట్ల వాడి వచ్చా ఇక వస్తరికి పడుకుండు ఆ రోజిదే టైం నైన్ కల్లా పక్క పడు టాం అంటే నిద్రపోము పక్కలు వేసుకొని మంచాలల్లో రెడీగా
అదేలేండి ఆ హ్మ్ ఓహోహో ఏమేమి సీరియల్స్ చూస్తారు
ఇదేంటి గుండెనిండా గుడి గంటలు బాలుగాన్ సీరియలు
సున్నామ్ అండి గుండెనిండా గుడి గంటలు దాంట్లో చాలా నేర్చుకో చు మనం కూడా
హస్బెండ్ అయితే అబ్బా బ్బా బ్బా అండి హస్బెండ్ ఉన్నాడు కదా అండి ఏమి వింటాడు మాట
అవునవును నిజమే అలాగే ఉండాలి కానీ అసలు స్టార్టింగ్ లో కనీసం అసలు తన మాట కాదు కదా తనన్ లెక్క చేయలేదు కదా సో అంటారుగా అందరు ఏదో ఒక రోజు అది మారే రోజు అని సో ఆ అతనలో కూడా అలా మార్పు వచ్చింది ధన్యవాద
అసలు నిజ రూపంలో కూడా అట్లుంటే బాగుండండి
అవును అలాగే అనుకుంటాంలేగాని
నేనైతే మా హస్బెండ్ని బట్టుకొని చూడు సీరియల్ చూడ్డం కాదు సీరియలో వాళ్ళు ఏం చే చెతున్నారు అలాగేనే ఉండాలా బయట కూడా అంటే అది సిని సీరియల్ అది అది పాత్ర అది అని అంటాడు మా సారు
అలాగే అంటారులే కానీ కొన్ని నిజంగా మన జీవితంలో జరిగేటివే వాళ్ళు కూడా సీరియల్ గాను సినిమాలుగాను తీస్తూ ఉంటావు
అవును
ఇప్పుడు కొన్ని సినిమాలు లేవా ఇప్పుడు అఖండ ఉంది అఖండాలో ఇప్పుడు ఏంటంటే బయ టే వాళ్ళు అళ మైండ్స్ లో ఫ్రాడ్ చేయటం వల్ల తనకి రాజకీయ పరంగా తనకి హోదా ఉంది కదా అని దాన్ని వృధాగా చేస్తా ఉంటాడు సో అది బయట ఇప్పుడు సమాజంలో నడిచేదే కదా
అవునవును.
సో ఇట్లా ఏదైనా గాని వాళ్ళు కూడా కొన్ని పర్పస్ ఫుల్ గానే నిజంగా అన్ని ఊహించుకొని చేయాలి. అని అంటే ఏది చేయలేము. సో కొన్ని నిజ జీవితంలో చూసి వాళ్ళు కూడా కొన్ని ఇంకేమన్నా కల్పి వచ్చేసి ఇలా ఉంటే ఇలా ఉంటది అన్న ఉద్దేశంతోని వాళ్ళు చేస్తా వాళ్ళు కూడా ఇలాచ్చి తీస్తా ఉంటారు. అనమాట సీరియల్స్ సీరియల్సే కానీ సినిమాలే గానీ అన్నీ ఊహా ప్రపంచంలోకెళ్ళి కోలేం కదా ఊహించుకున్నా గాని అన్ని కనం అప్పటికి ఐడియా ఉండదు. కదా సో కొన్ని నిజ జీవితంలో జరిగేటీవీ ఆ అది
ఉమ్ ఎన్ని సీరియల్స్ ప్రేమ ఎంత మధురం సీరియల్ లు జి తెలుగులో త్రినేని అని అప్పుడు జీ తెలుగు ఆట్ అట్ టూ సీరియల్స్ ఉన్నప్పుడు జీ తెలుగు ఇప్పుడు గుండె నిండ గుడి గంటలు
ఉమ్ అవునవును కార్తీక దీపం చూడరా అండి.
ఆ ఇప్పుడు అంటే ఫస్ట్ ఫస్ట్ ది అసలు గింత గూడా మీస్ గాక్ తప్పకుండా వన్ ది చూసాం ఇప్పుడు ఆ ఇది మాత్రం క్కువా చాలా తక్కువైయింది.
అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. అప్పుడేమో అబ్బా నెక్స్ట్ ఎఫిసోడ్ ఏంటి? ఇంకా నెక్స్ట్ నక్స్ట్ ఎపిసోడ్ ఏంటి పిల్లలు ఎప్పుడు పెద్దవుతారు. వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటి దీపా కార్తీకులు కలుస్తారా? డాక్టర్ బాబు కాకపోతే ఇది నవ వస్ సంతం అని ఇచ్చారు. కదా సో ఇది కూడా కొంచెం ఆ ఏమైనా హీరో హీరోయిన్ కోసం ఉమ్
చూస్తూనే ఉంటాం. మేము మధ్య మధ్యలో ఇప్పుడు ఆ నడుస్తూనే ఉంది. మంచిగానే ఉంది కాకపోతే సస్పెండ్ సస్పెండ్ సస్పెండ్ పెడతా ఉంటరు. ఊకే దాన్ని
అవునవును సస్పెన్స్ పెడుతున్నారులే గాని కొంతవరకు నిజం తెలిసినట్టే ఇంకా పూర్తిగా ఆ నిజం దాటి ఆ నిజం కు తెలిసేదాకా ఇగ ఎలైనా డైరెక్టర్స్ కూడా ఆశ ఉంటది కదా ఇంకా ఏక్ ఎక్కువ నడవాలి సో ఇంకా వాళ్ళ ఆ యొక్క ఇడిపి రేట్ వాళ్ళ రేట్ ప్ పెరగాలి కాబట్టి సో దాన్నింకా సాగ దిస్తూనే ఉంటారు. అందుకనే సినిమాస్ కి సీరియల్స్ కి వున్న తేడా అదే గదా వాళ్లేమో వెండితెర వీల్ ఊ బుల్లితేరా అన్నది. అందుకే కదండి వాళ్ళు ఇంకా ట వాళ్ళ తీయ్ రేటింగ్ పెరగాలి కాబట్టి ఇంకా చూడాలి. అని దాన్ని ఇంకా ఎక్కువ పెంచుత ఉంటారు. అందుకే అందరుూ సినిమాస్ చూడానికే ఇష్టపడతారు సీరియల్స్ కంటే ఇదేమో పెడు ఇ ఉంటాయి ఇ కొ సం కొ సం ఇే బ రోజు చూపించిన కానీ సినిమా అయితే అలా కాదు కదా త్రీ అవర్స్ లో చూసామా పడ్డామా సినిమా మొత్తం దాని గురించి ఏంటి ఎవరు హీరోయిన్ హీరో పాటలు ఏంటివి మెయిన్ స్టెప్స్ ఏంటి ఒక స్టెప్స్ ఏంటి గుర్తుండేలా ఒక పాట ఇలాంటివి చూస్తాం త్రీ అవర్స్ లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం బయటకు వచ్చేస్తాం
ఆ మంచి ఫేమస్ సాంగ్ ఉంటది ఐటమ్ సాంగ్ ఉంటది కామెడీ ఉంటది ఫైటింగ్ ఉంటది అ అ ఉంట ాయి విత్ కాంబినేషన్ అన్నీ ఉంటాయి
ఎవరెవరో కొత్త కొత్త క్యారెక్టర్స్ వస్తారు దాన్ని పొడిగించడానికి ఇంకేదో చేస్తా ఉంటారు మనం ఇంట్రెస్ట్ గా చూసే టాయానికే బ్రేక్ ఇస్తా ఉంట లేదా ఇంట్రెస్ట్ గా ఉన్న టయానికే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ అని చూపిస్తా ఉంటారు సో ఇలా జరుగుతూ ఉంటది అన్నమాట
జరిగాయమ ఏం జరిగద్దాయ ఏమో రేపు
ఇంకా ఏది జరిగినా గానీ అంటే ఇక మన ఆలోచనలు బట్టి టి వాళ్ళు కూడా మన వీక్నెస్ పాయింట్ ను వాళ్ళు కూడా గట్టిగా పట్టుకుంటారనమాట ఖచ్చితంగా జనాల్లోకి ఇది పంపిస్తే పల్ ఇలా అయితే రియాక్ట్ అవుతారు లేకపోతే ఇలా అ ని వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ట్రెండ్ ఫాలో అవుతా ఉన్నారుారనమాట ఎంత బిజీ లైఫ్స్ లోనయినా కానీ కాసేపు ఆ సీరియల్స్ చూడటం వల్ల ఏంటంటే ఒక రిలీఫ్ అంతే అంతేగాని అవి చూడాలి అదే ప్రపంచం అని కాదులే గాని కొంతమంది సీరియల్స్ నిజంగానే కొంతమంది ఏం చేస్తున్నారంటే సీరియల్స్ కి అడిక్ట్ అయిపోయి బయట కూడా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు కానీ అసలు
బిహేవ్ చేయడం అయితే నేను ఎవరిని చూలేదు కాగానీ మేడం ఏమైదింటే సీరియల్ చూసి వచ్చనక ఇప్పుడు బయటకి వచ్చి ఇ బజార్ లో ంటారు కదా వాాల ఇక అబో ఇట్లా జరిగిందియా అవునవును వును కార్తి
కా కాకపోతే అసలు వాస్తవానికి చెప్ప పాలియనంటే అది ఒక మన మైండ్ మన మెంటల్ టెన్షన్స్ మన మెంటల్ రిలీఫ్ కోసమే అంతే తప్ప దాన్నే ఫాలో అయి పోయి దాన్ని చేయటం కాదు అది అందరు తెలుసుకోవాలి వాళ్ళేదో వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళు అలా చేస్ స్తున్నారు అంటే వాళ్ళకు పొట్ట తిప్పల్ కోసమే కదా అండి
అంతే ఈ ఇప్పుడు అల్ చూడు డం కూడా కొన్ని బెనిఫిట్స్ ఎందుకంటే టైం టైమ్ టు టైం తింటారు టైం టు టైమ్ టీవీ ముందు కూర్చుంటారు వర్క్ అయిపోయిద్ది అన్ని మం ఇచ్చుకుంటాయిట్ అయి సీరియల్స్ ఉన్నాయి అనుకోండి సిక్స్ ఇవి పడతాయి అనుకో సీరియల్స్ అ లోపు టకటాకా పని చేస్తారు టకటాక అయిపోజేస్తారు ఉమ్ అట్లా
అవును ఉ థ్యాంక్ క్యూ సో మచ్ షౌట్
ఆ థ్యాంక్ యూ అండి
ఉంద